తిరిగి నాకే చెయ్యి
ఏందో నువ్ ఫోన్ ఎత్తటం నాక్ సరిగత్తంలే
అదే తిరిగి నాకే జై అంటున్నా నేను ఇందాక వేరే అమ్మాయికి చేసినా మూడు సార్లు ఓచ్చింది మాయి పదాయిపెనయి ఆహ్ టాస్కూల్ రావు వాళ్ళకి టాస్కులు రావు నీకోక్కటే పడుతాది
ఏమన్నా చూడూ అవుత్దేమో రిక్వైర్మెంట్ వాళ్ళ
ఆ గ్రూప్ లో పెడతారులే ఆ లింక్ ఉం దాంట్లో ఏమన్నా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండే అడుగు అంతే కదా ఆ ఆ ఇది మేమైనా ఇంక ఎవరైనా చేస్ కోచ్చా సర్ అని అడుగు
హ్
వాళ్ళు మీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు కూడా చేసుకోవచ్చ అని అడుగు
హ్మ్
సరే నువ్ నాక్ చేయి మళ్లీ రివర్స్
ఆ
నువ్వు నాకు ఇప్పుడు రివర్స్ చెయ్యే నీకు బడుతుంది మళ్ళీ
ఆ సరే